లో హలో చెప్పండి, గుడ్ ఈవినింగ్ మేడం.
కారు
స్టడీఅవర్ లో ఉన్నామండి.
ఆ హా, అంటే ఏం స్ స్టడీ అవర్ అండి.
స్టడి అవర్ ఉంటది ట్యూషన్ అండి. స్టడీ అవర్ అన్నా, ట్యూషన్ అన్నా ఒకట్
ఓకే ఓకే, స్టడీ అవర్ అంటే ఏమైనా టెన్త్ వాళ్ళకేమో అని నేను అనుకు కుంటున్నా.
అవునా అండి?
హ్మ్, హా
తిన్నార
ఆ తిన్నామండి మీరు తిన్నారా ఏం తిన్నారండి
టీ తాగినావా అండి
టీ ఎట్లా చేయాలో ప్రాసెస్ చెప్పరా ఒకసారి?
ఫస్ట్ షాప్ కిరా షాప్కెల్లాలంట్ డి
ఆ
పాల ప్యాకెట్ తీసుకరావాలండి. మేమైతే గోల్డ్ యూజ్ చేస్తామండి. గోళ్ళు ప్యాలస్ తగ తీస్కరావాలే. స్టవ్ ఆన్ చెయాలి.
ఆ
పెట్టాలి అందులో పాలు పోయాలి అ తర్వాత టీ పొడి వేయాలి. తర్వాత షుగర్ వేయ్యాలి
అవునా
ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక తాగాలండి
అంటే ఫ్లేమ్ తగ్గించడం
సింలో పెట్టుకుంటామండి
అవునా సరే అండి ఇంకా ఏం వొచ్చండి మీకేం ఏమంటే ఇష్టం ఇష్టం ఏ వంటలంటే
బబ్బట్లంటే ఇష్టమండి నిన్న మా ఫ్రెండ్ చేసిందండి బాన్నాయి
ఆహా ఎలా ఎలా చేసరో అడిగారా మరి
అడగలేద అండి ఇంకో ఫ్రెండ్ నీ అడగద దండి ఆ మేల్
ఆహా ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారండి మీరు
ఓన్లీ టూ మెంబర్స్
బెస్టిస్ ఓకే ఓకే ఆమె ఎవరండి
అ ఎవరండి
మళ్ళ ఇక అన్నారు కదా ఇప్పుడు
లెకా ఇస్ మై బెస్ట్
ఓ అవునా అరే మీరిద్దరు రోజు మాట్లాడుకుంటారా
ఆ అస్తా కొంచెం ఆవేశం ఎక్కువ అం
అవునా అండి మీకు ఇంకా ఏమి ఇష్టం అండి ఏ పండగ అంటే ఇష్టం టమ్మీ కు బాగా
పండగకి మా పండగ అంటే ఉగాది ఇష్టం అండి
ఎందుకండి కొంచెం చెప్పారు అసలుగాది ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేది కొంచెం
ఉగాది అంటే తెలుగు తెలుగు వాళ్ళకు నూతన సంవత్సరంగా భావిస్త ఇస్తారండి ఉగాది ఫెస్టివెల్ ను
ఆ
ఉగాది రోజు ఏం చేస్తారుంటే ఉగాది పచ్చడి చేస్తారు బబ్బాట్లు చేస్తారు పూర్ణాలు చేస్త పరండి
హమ్
ప్రిపేర్ అలా
హ
వేపకువ్ తీసుకోవాలండి
ఆ
కొంచెం బెల్లము కొంచం కారము కొంచం పొయి ఓ
హ
చింతపండు
హ
ఆ
కారం కూడా వేస్తారా
కారాంగా తీస్తారంం అయితుగా
ఆహా
కొంచెం స వర వస్త
హమ్ ఆహా అంటే రకరకాల రుచులు ఇది దీనికి అది దానికి అనేదో అంటారు కదా నాకు కొంచెం తెలుసు
అదే అంత డీటెయిల్స్ గా తెల్వదండీ తెలుసుకుంటాం మేం చెప్తే ఇందాం అని
ఆ అంటే వేప చేదు, ఆ కారం పులుపు ఇవన్నీ కలిపి ఉగాది పచ్ చడి ఓ క్క సారి తాగితే ఆ ఆరోగ్యవంత తంగా ఉం టారు సంథింగ్ ఏదో అంటారండి ఆ రైట్ ఆ ఒక్క ఇయర్ లో వన్స్ అయినా తాగాలి అని అంటారు
అవునండి తాగాలి
మ్మ్ అంటే నాకు ఎలా తెలుసు అంటే ఎవ్రీ ఇయర్ మా నానమ్మ చేసేది అన్నట్టు ఆ మా నానమ్మ సేమ్ ఇది ఇలాగేనండి చింతపండు ఆ కారం ఉప్ మ్మ్
మామిడి
మామిడి, వేప్ పా ఆ ఇంకా ఏమంటారు కొంచం కొబ్బరి ముక్కలు కూడా ఏసేదండి ఆ వేప నాక్ చాలా ఇష్టం అండి ఉగాది పచ్చడి కానీ నాకు తెలుగు ఫ్రెండ్స్ ఉన్నా గూడా పిలవర్ రండి ఉగాదికి
ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అండి నెక్స్ట్
సరే అండి పిలిస్ పిలిస్తే వెళ్తాం. ఒక్కసారి వెళ్ళినా సిక్స్త్ క్లాస్ లో మా ఫ్రెండ్ పిలిచింది వాళ్ళ మమ్మీ పరమాన్నం చే సింది ఆ బొబ్బట్లు చేసింది ఆ ఇంకా ఏమంటారు పూర్ణాలు చేసింది ఆ ఉగాది పచ్చడి అయితే ఇంత గ్లాస్ లో టీ గ్లాస్ కంటే పొడుగుంది గ్లాసు ఆ గ్లాస్ లో పోస్తే హాయిగా తాగి ఇంటికి వచ్చిన ఉమ్ నా లైఫ్ లో నేను మర్చి లేని మెమోరబుల్ మూమెంట్ అది ఫ్రెండ్స్ అందరం కలిసిపోయినాం ఆ తీపి జ్ఞాపకాలు
ఓకే ఓకే తెలుగు బాగా వస్తాన్దండి మీకు
అవునా అండి థాంక్యూ ఇంకా
శాలు
చెప్పండి మీకు పల్లె టూర్ ఇష్టమా పట్టణాలు ఇష్టమా
కొన్ని డీటెయిల్స్ చెప్పండి
నాకు ఇష్టమైన ఫ్రెండు నాకు ఇష్టమైన ఫ్రెండ్ అంటే నాకు యాక్చువలీ అందరు ఇష్ టం కాకపోతే ఒక ఫ్రెండ్ మాత్రం హార్ట్ కి ట
అవునా అండి వై
ఏమో అండి నన్ను చూస్తే నేను అన్ని మర్చిపోత చెప్ అసలు వివరించలేని బంధం అది ఆమె కనిపి టీ చాలు ఆమె లేకపోతే పోతేసలు అక్కడ కూర్చోవాలని కూడా అనిపియదు నాకు అసలు స్కూల్లో ఉండాలని కూడా అనిపియదు
అవునా అండి మీ ఫ్రెండ్షిప్ ఇట్లనే లైఫ్ లాంగ్ ఉం డాలని
ఇద్దరు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టమండి నేను టెన్త్ ఇంటర్ డిగ్రీ డిగ్రీ బిఎడ్ టీటిస్ ఇన్ని చేష్ ఇనా కానీ ఇంత అటాచ్ ఉన్న ఫ్రెండ్స్ అయితే లేరండి నాకు
ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటానండి
అవునండి లైఫ్ లాంగ్ నేనైతే వ వలేనండి నా కంపల్సరీ కంటిన్యూ ఉంటా నేను ఆ ఇంకా
నిమ్మల్ ఇంకా అంత కంత ఇ ఇష్టపడుతుందండి మీ ఫ్రెండ్ కూడా
అవునండి అే ఇష్టపడతారు తెలిసి నాకు ఇద్దరు ఇష్టపడతారని
మూవీ ఉంది కదా
వాళ్ళిద్దరు నన్నే ఇష్టపడతారు
అ
ఇంకా
చెప్పాలండి ఇంకా
హ
ఇంకా ఎంత మంది కాల్ చేశారంండి మర్ద
నేను చెయ్యాలండి ఇంకా చెయలేదు
చేయండి చేయండి తోరగా చేయండి చింత సం కూడా పెడదాం
పెట్టండి. అవునూ? అడగడం మర్చిపోయిన మీక్ పిల్లలు ఉన్నారా అండి?
ఉన్నారడి
ఏం చేస్తాడంండి చదువుతున్నాడా చిన్న బాబు
చదువుతున్నా అండీ
ఏం చదువుతాండు అండీ
చిచ్చర పిడుగండి
ఓ అవునా సైలెంట్ కిల్లర్ కాదా అండీ
అందరు సైలెంట్ కిల్లర్ అని అడుగుతా రాజేష్ స్కూల్ లో, ప్రిన్సిపాల్ తో సహా అడుగుతార్రాండి. డీసెంట్ బాయ్ కదా. అలా ఎలా జరిగింది? అడుగుతారండి, ఉమ్
ఏం జరిగిందండి? ఏమైంది?
స్కూల్లో ఆడుకుంటాంటే పడ్డాడట అండీ. వాళ్ళ ఫెండ్స్ పడేసిర్రన్ ట
ఊమ్, ఉమ్ ఉ
కా చేస్తారండి వంటయిందా?
వంట కాలేదండి, చెయ్యాలి. మేము, మేము ఫంక్షన్ కి పోతున్నం.
నాండి ఫంక్షన్ పోయిన తర్వాత కూడ, చేసుకోవచ్చు కద అండీ.
దండి?
వంటే కాల్స్ రాదండీ. రేపైన చేసుకోవాల్సింద్ కే కదండీ వంట.
ఆ ఆ చేసుకోండి.
ఈ రోజు గాపోయినా, రేపయినా చేసుకోవాల కదండి వంట
అవునవును, చేసుకోవచ్చు.
మీక వచ్చా అండీ వంట?
వచ్చండి, చికెన్ బిర్యానీ జేస్తా, మటన్ బిర్యానీ జేస్తా, ఫిష్ బిర్యానీ జేస్తా, పన్నీర్ బిర్యానీ జేస్తా. ఆ వెజ్ బిర్యానీ జేస్తా, ఎగ్ బిర్యానీ జేస్తా, గులాబ్ జామ్ను కూడ చేస్తా.
వంటలు చేయచ్చ అండి?
ఆ?
సున్నుండలు చేస్తారా అండి?
సున్నుండలు కూడా వచ్చండి చేయడం, చెయమంటే చేస్తా. చేస్ తా అండి.
మా కోసం మీ చేయితో, మీ సున్నితమైన చే తేగా. మీ అందమైన చేయితో ఇయ్యాలని చేసి ఇవ్వాలని ఆశపడుతున్నాడండీ.
చేస్తాఅండి, మీకంటే ఎక్కువనండి. ఆ
మీకోసం వెయిటింగ్ అండీ, ఎప్పుడు వస్తారా అని?
ఏంటండి, ఆ చేయిస్తా, చేసి తీసుకొస్తాలేండి.
ఓకే అండీ, థ్యాంక్ యూ. థాంక్యూ సో మచ్, మీ ఫ్రెండ్స్ గూడా చెప్తారా అండి. ఒక్కసా సరే.
మా ఫ్రెండు ఇక్ ఇక్కడ లేదండీ, వాళ్ల ఇంట్లో ఉంది.
అండీ, మీరు ఒక్కరే ఉన్నార అండీ ఇంట్ల?
అవునండీ, నేన్. నొక్క దాన్నే, ఉన్నా.
అవునండీ, భయం మేయదా అండీ మీకు?
దయ్యాలు ఉంటే భయం, దయ్యాలు నేనే. పెద్ద దెయ్యాన్ని ఎందుకు భయమైతదండి?
వైట్ దయ్యమా అండీ? వైట్ దయ్యం? వైట్ గోస్ట్ ఆ? కే అండీ.
మ్మ్, సరేఅండి. మా క్ ఇంతగా సహకరించినందుకు ధన్యవాదాలు.